మర్చిపోయినా విన్సీ గాడి గురించి
మర్చిపోయిన అసలు గుర్తే లేదు
ఎండలు బాగ కొడ వస్తన్నాయా ఆడ
ఏ ఫ్రెండు బయటకు పోతేనే ఎండ అనిపితది ఉందిగాని రూమ్లో ఉంటే ఎండ కొట్టట్లే
నాకు ఇజల అయితే ఇద్దరి నుంచి చల్లగానే ఉంటది
ఆ
పొద్దు నుంచి చల్లగుండి నైట్ ఇగ ఏడింటి కాంచి అయితే ఇగ బాగా వేడిగా అనిపిస్తది
ఆ బకెట్లు అల్లది నల్ల నీళ్ళయి ఆ బకెట్లు పట్టింది బయట ఉన్నాయిగా రెండు బకెట్లు అళ్ళ నీళ్ళ చిన్న బకెట్లేదా ఆడుంది హలో
ఆ
హలో
కాదు ఎండకైతే అసలు ఏంజేయాలో అర్థంగవట్లే
వేడి బాగోతుందా
అయిన ఏమి ఉండదు ఇప్పుడు ఉండదు
ఉ
పొద్దనుంచి చల్లగుంటది
మ్
ఏడు ఎనిమిదింటి కా నుంచి ఇగ మస్తు వేడిగా అయితా ఉంటది
అదే నైట్ టైమ్ మీ క్కువ వేడి బాగొస్తుంద అంటన్న
రప్పద్దల చేతే అచ్చి ఉత సల్లగా
హూ
ఇద్దరు కొనరా కొనాలిగ కూలర్ మొన్న నిన్న అడిగొచ్చిండు నిన్న వాళ్ళకి ఫోన్ కొన్నరంట
హు
సైజన్ మాయోళ్ళు వాళ్ళు ఫోన్ కొన్నారంట చిన్న ని
ఎవరికి చిన్ని వాళ్ళక
ఉ
చిన్నికా
ఆ వాడుతదట మరి నిషిగ ఫోన్ లేదు వాళ్లకు ఇగ చిట్టికి కూడా వాళ్ళు అవి ఇయ్యనన్నారు గద సర్టిఫికేట్స్ అంటే ఇగ ఫోన్ గావాలి కావాలంట ఇక నిన్న ఈఎంఐ కట్టడానికి
ఎవరు కాడుతారు ఈఎంఐ
మాల్దే
అమ్మమ్మ ఓల్ల మీరా
అమ్మమ్మలోలుఌ
హుహు
ఆ ప్రయత్నం చేయకా అలా ఇంపార్టెంట్వన్నీ పెడతాం అని చెప్తే సరే అని తీసుకులరాంట
హు ఆ ఫోన్ ఎవరి కాడ ఉంటది తాతయు కన్నా చిన్న కన్ను
దాద
ఆ
చిన్నికి అట మళ్ళీ తర్వాత మళ్ళీ కోడి తీసుకుంట్రట అది అయిపోయినాక మాది కూలారు కూడా ఆడు అగుతయని అయి పోయిండు కూలర్ అడిగితే ఇగ ఫోన్ తో కలిపి రాదు అది సపరేట్ గా తీసుకోవాలని అన్నారు అట ఇగ రేపో ఎల్లుండో తీసుకుంటలే అన్ చెప్పి
ఊహు ఇప్పుడు చిన్ని వాళ్ళకు వచ్చిందా కూలరు
మళ్ళ కూలర్ ఎందుకొస్తది మేం కొనుక్కోడానికి
ఆ హ ఏమైంది చిన్ని సర్టిఫికెట్లు తెచ్చుకుందా
ఏం చేేయలే వాళ్ళు ఇయ్వన అన్నారట ఎగ్జామ్స్ రాసడానికి ఇస్తాం అన్నట
మర్ రాత్తదట్నా
బస్తదటా
ఎప్పుడంట ఎగ్జామ్స్
మరెప్పుడైతే సమ్మర్లా ఇప్పుడే ఆ ఎప్పుడైతే ఎం
మరి అడ్డుగుటిక పోతుంది ఎప్పుడు చదివిది
అందుకే గా ఫోన్ తీసుకుంది ఫోన్ లో వాళ్ళింపోర్టంట్ వి పెడ్తే అయ్ మటికి చదువుకోవాలి.
హు హు
న తర్ మీరుసం
ఏం చెయట్లే బంగారు వచ్చిండు కూర్చున్నాం
దగ్గు దగ్గాలే పోస్నావా సిరుపు ఏమొండినావ్
పూరా పొద్దున్న టమాట ఉండ నొతు అక్క హలో
అప్పు
హలో
చెప్పు
దగ్గుకి ఆ పా తమలపాకుకి కొబ్బరి నూనె రాసి మాడ మీద పెడితే తగ్గిద్దిగా
ఇంగయన్ని చేయొద్దు మ్మ్ సరా ప చరో సిరప్ బొయ్యరాదు
ఇచ్చారు కానీ వాడదాం అన్నది
వొద్దు అది గాటు బాగా
బాగా దగ్గుతాండుగా
ఎంగాదు పోతాదదే ఇప్పుడు ఎండాకాలమే ఇదేం చలికాలం కాదు ఒత్తే పోనట్టుండును ఎండాకాలమే గా ఎంగాదు ఎమ్మటే పోతయ్
నిమ్ము లెక్క పేరుకపోయిద్దని
ఏకంగా దగ్గు బు నిమ్మై దా ఎక్కడైనా
హ్మ్మ్ జలుబు దగ్ జలుబు కూడుందిగా కొంచెం లైట్గా
జలుబు అదే పోతదే ఏం కాదు ఇప్పుడెండ కాలం కాబట్టి అంతేము ఉండవు జలుబు జలుబ అవే పోతాయి తిన్నావా అన్నం
తిన్న పొద్దునన్నమే పదకొండింటికేమో తిన్న
మ్మ్ అంత అయిపోయిందా మరి పని
ఆ బడ్లు విండిన కొన్ని గిన్నెలు ఉన్నాయి పొద్దునన్న ఇం గన్నెలు తోవాలో ఏం తోవాలో ప్రభునే దోమిండు నైట్ నిన్న ఫంక్షన్ ఇయిపోయిండు ప్రభు ఇక్కడ
ఇదివేరది
ఆ అక్కడ ఒకసారి వాళ్ళ బిడ్డలు పెళ్ళ అంటే పోయిండు
ఊహు
బిర్యానీ అను బాగా రన్నం తెచ్చుకుండు ఉ ఆ బాగారు నువ్వు కొంచెం ఉంటే అది అట్లనే ఉంచుకున్నాడు పొద్దున నిన్నండి మటన్ కూరంచుకొని అఐ తిన్నాడు ఇ ఐదో మళ ఆగిన్నెలు ఆగిన్నెలు అన్నం వంంది కూరండన గిన్నె తిన్న ప్లేట్లు అయి ఉన్నాయి తోమాలిగాయవన్నీ
ఇందల్ బానే కొడతను స ఈ అయతే లైటింగ్ కల్క్ గడతంది
అవునా ఏవ
చెెండవాడు
ఇక మ రూమ్ కిందగా ద పక్కడ గోడ ముందు గేట్ ఉంటది ఎడ ఎండ అసలు లోపలికి రాదు ఎండకి పోద్దు నేను ఎండ గుస పెడదామన్నా ఎండ రాదు లోపలికి
నాకైతే అసలు బాల్కనీ ఉంటది కాబట్టి బయటికి చూడడానికి ఎంత అవపడుతుంది మేడం ఎట్లా కంచి కూర్చుండే బాగా ఉండవుపడతుదు నాకు అమ్ము వాళ్ళని తీసుకొస్తాని పోయినప్పుడు కూడా అసలు చాలా కళ్ళు అంటే మనం లైట్ ఇది చూస్తే ఇగ అట్లా ఉంటది ఇగ అంటున్నది ఇంట్లో నుంచి వెల్లలే మీక ఇప్పుడైతే బయటికి అంద మరి పలా ఇప్పుడు ఎట్లనో ఏమో తెలీదు
అన్న ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు ఆయనకి ఇట్ల అయింది ఇక పెళ్ళి కొత్త ఎట్ల అవుతాడు ఏమో అని
ఇ వస్తే తినిపి అద్దు ఐస్ క్రీమ్ని ఇనాడియబుల్ ఎక్కడ ఏ క్యాప్షన్ లేదు పెళ్ళకోస్తే ఏమైతది గాని ఐస్ క్రీమ్ గిట్ట తినిపియద్దు అంటున్నారు
ఉ కాదు మళ్ళా ఎండకు కూలి వాటరు అసలు నీళ్లు తాగబుద్ధి కా కూలి అయితేనే తాగబుద్ధి అయితుంది
మయితే నూ వుత అ క ఏం కాదు తెలుసా అసలు మన పెద్దళ్ళ అట్లా చెప్తారు మనం దాగింది వాళ్ళ మనం తిన్నది ఏం పోదు వాళ్ళకి అందరూ అట్లనే ఆంట్ కురకైలు అట్లా ఏం ఉండదు మన ఇప ఇప్పుడు వామగిరిని ఎందుకు తినమ ంట అంటే పాలు కొంచెం పలసగా రావడానికి అంటే బాగా తిక్కుగా వస్తే తిక్కుగా వస్తాయి కాబట్టి పలసగా రావడానికి ఆ వామ నీళ్లు తాగమంటారు అంతే తప్ప ఇక తిన్నది ప్రతి మనం జాంకాయ తింటే దగ్గు ఇన్న చావు వాళ్ళక ఏమి మన బాడీ వేరే వాళ్ళ బాడీ వేరే కాదు జస్ట్ మిల్క్ ఒకటి అది కూడా ఎందుకో వాళ్ళకి ఆకలిైనప్పుడు సప్లై అయితాయి కాబట్టి అది అంతేమి ఉండదు వాటి వల్ల ఏమి కావు
ఊ
డాక్టర్లా అదే అసలు మనకి అసలు లాజికల్ గా అసలు మనం తిన్నది వాళ్ళకి ఎట్టా పోతాది చెప్పు మాతింటే మనకి రావాలా దగ్గు వాళ్ళకి ఎందుకొచ్చావ్ అస్సలకి
నీకొటి తెలుసా ప్రభు ఏమంటాడు ఏమంటాడు తెలుసా కారం పొడి తినరాదు అమ్మలు కారం పొడి ఘాటుకైనా దగ్గు జలుబు పోతది అని అంటాండు
ఇలేము ఉండదు అట్లేము ఉండదు మనం తింటే మనకు పోతాది వాళ్ళకి ఎందుకు పోతాది మనకే ఇప్పుడు మనం తింటే మనకి రావాల కాని వాళ్ళక వస్తు అట్లా ఎట్లాంటంది చ ఉండదు మనమే ఇగ నేను అమ్ముతాం, కానీ ఇక అంటే ఫస్ట్ అయితే ఎందుకంటే ఫత్తం కొంచెం మనం కూడా ఇప్పుడు ఫస్టే అరగవు పాలు దబ్బన తిక్కుకు వస్తాయి కాబట్టి, కొంచెం వాళ్ళకి కూడా అరగడానికి మోషన్ లో మంచి పోవడానికి అట్లా తినమంటరు ఇప్పుడు వీడకి ఇప్పుడు ఎనిమిది చ
ఏడు
ఏడు ఏడుదగ ఇప్పుడు ఊక పత్తేమే చేయాల్న ఇక ఆయన అన్ని తింటూనే ఉన్నాడు ఆయన నాగే టాయనా
ఏయన ఎందుకు ఆగుతాడు ఈయన అన్ని తింటాడు
అన్ని గుంజుకోళ మరి
ఆ ఈయన గాళ్ళు కోడలు చెమ్ములు గిన్నెలు అన్నీ తింటాడు
ఉమ్మ నోట్లో పెట్టుకుంటున్నా
హ్మ్ చమ్ములు గిన్నెలు
ఆ
ఇంట్లో పోతూనే ఉన్నాయి అవన్నీ
అ
మరి అమ్ముగడలని తీసుకొస్త పోయి వాళ్ళు తీసుకొస్తారు కదా
సాయంత్రం వస్తాడు మా అన్నేది
మామయ్య బయ్యా
అంటే ఇక డ్యూటీ కానుంచి వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొని వస్తారు వాళ్లతోటి ఒకటే గోలా అన్ని చదరుడు గోడ మీన్కి చూడు ఏ ఏ
అక్క, ఇప్పుడు నీ కొత్తయ్ నాకొత్తాయానే డబ్బులు హలో